హలో హలో వినబడుతుందా హలో
ెన్ వినిపిస్తుందా మీకు
లేదు
అవునా నాకు వినిపిస్తుంది మీ వాయిస్
ఎలా ఉన్నారు బాగున్నారా
ఆ బాగున్నా మీరు
ఆ బాగున్నా తిన్నార అయిందా లంచ్
ఇంకా లేదు టిఫిన్ చేసినా తిన్నారా మీరు
లేదు లేదు మేము కూడా టిఫిన్ చేసినాం ఇంకా తినాలిక
అవునా
ఆ ప్రిపేర్ అయింది మా సార్ వచ్చినక ఏ కలిసి తింటాం
ఆ ఏం చేసిండ్రు
ఆ చక్కుడుకాయ కర్రీ పప్పు అన్నం
అఓ
అ
ఏం చేస్తున్నారు మరి
ఏం లేదు ఇప్పుడే వంట చేసిన బోళ్ళుంటే తోమేసి ఇట్లా కాల్ చేద్దామని అనుకొని చేస్తున్నా
అవునా
ఎట్లా గడుస్తుంది ఎండలు బాగా గడుతున్నాయి కదా
టూ డేస్ వర్షాలు పడ్డాయి కూల్ ఉండే మంచిగా మళ్ళీ స్టార్ట్ అయింది పుల్ల ఎండ ఉంది
అ
బయటికి ఎళ్ళాలంటే భయం అవుతుంది ఎండకి
అవును చల్ది మాసం తెరువులో పడింది చల్ల చల్లగా ఉండి ఉండి ఒకటేసారి మస్తు ఎండ ఏళ్ళింది
అవును టూ త్రీ డేస్ మంచిగుండే కూర్లుగుండే వేదారు కొంచెం నార్మల్ ఎండ కొడుతు తుండే ఇగ ఇప్పుడు మళ్ళీ మొన్న త్రీ డేస్ ముందు బాగా ఎండగొట్టింది సేమ్ అట్ల నే మళ్ళీ స్టార్ట్ అయింది
ఆ అవునా హ్మ్ ఎలా టైం పాస్ అవుతుంది, మరి ఎండలో ఇప్పుడేమో అసలు పొద్దు గడవది ఇంట్లకెళ్ళి ఎవరన్నా బయటికి ఎళ్ళనే ఎళ్ళరు ఎవరిన్లల్ల వాళ్ళే ఉంటారు ఎండకి
ఆ టైం పాస్ ఏం లేదు ఏముంటది టైం పాస్ ఇగ కొంచం సేపు ఫోన్ చూడడం ఇగ చదువుతున్నా కాసేపు పడుకునుడు ఎవరన్నా వస్తే మాట్లాడడము ఇగ ఇంకేం ముంటూ ఉంటది బయటికి అయితే ఎట్లాగో ఎటు ఎళ్ళము
ఆ
కోచింగ్ వేళ్దాం అనుకున్నా కోచింగ్కి వెళ్తే అక్కడనే ఇగ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వెళ్తే సిక్స్ ఓ క్లాక్ వరకు ఆన్నే ఉంటది కదలకుండా నాన్ స్టాపు
అవునా
అట్లా ఆంటీది ఏదైనా కోచింగ్ లో జాయిన్ అయితే ఇగ నన్స్లో చదువుడు ఉంటది ఇంట్లో అయితే కాసేపు చదువుతాం కాసేపు పడుకుంటాం, కాసేపు పక్కనళ్ళతోటి ము చ్చట
అదే ఇగ మైండ్ డైవర్ట్ అయితది కోచింగ్ అయితేనే దాని మీద శ్రద్ధ ఉంటది అందరు ఉంటారు కదా ఆ అందరితో పాటు మనము అన్నట్టు
ఇగ ఇంట్లో జాయిన్ అయిదాం అనుకుంటున్నా మరి వెళ్తాను వెళ్ళానో అని ఇంట్లో అయితే చదువు తున్నా ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ చదువుతా కావచ్చు అంతే
ఏక్కడ హైదరాబాద్ కేనా వెళ్ళడం
ఆ హైదరాబాదే ఇగ వెళ్తే ఇగ అక్కడ అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు ఇగ వేరే దగ్గర అంటే అంతగా లేదు నేను కూడా అక్కడనే ఉండే కదా ఫస్ట్ ఇగా తెలుసు నళ్ళు ఉన్నారు, ఇగ అందరు ఉంటారు కదా అన్నట్టు తెలిసిన వాళ్ళు మా మళ్లీ నాతోటి చదివిన వాళ్ళు హాస్టల్ ఉన్న వాళ్ళు
ఆ అవునా
అందుకోసమే వేల్లాలనుకుంటున్న ఇగ వెళ్ళకపోతే ఇంట్ల టూ అవర్స్ చదవలీ ఇట్టనే
ఉహు ఇంకా టూ అవర్స్ అంటే అదో పని ఇదో పని దాంట్ల ఇగ కొంచెం ఏ తర్వాత చదువుదాం తీలే అన్న బద్ధకం కూడా ఉంటది ఇంట్లో అయితే
ఇగ అట్లనే అయితుంది
అక్కడయితే ఎలాగో పీజు కడుతున్నాం ఎళ్ళాలి చదవాలి అందరు పోతుండ్రు మనకి ఎందుకు ఇంత బద్ధకం అన్నట్టు ఉంటది
ఇగ అంత్ వేళ్ళాల్సిందే అక్కడ వెళ్తే అది ఇది అని ఏం ఉండదు ఇగ టెన్ ఓ క్లాక్ వెళ్ళినామా ఆఫ్టర్నూన్ లంచ్ చేసినామా అ లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితాది హాఫ్ అన్ అవరో వన్ అవరో ఉంటది టైం
లంచ్ అక్కడే ఉంటదా మనం తీసుకెళ్ళడమేనా
మనం తీసుకెళ్ళాలి హాస్టల్ దగ్గరు ఉంటే వెళ్ళి తిని రావచ్చు లేదు కొంచెం దూరం ఉంట టే అక్కడికేళ్ళి బాక్స్ తెచ్చుకోవాలి ఒకవేళ రూమ్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్టే కదా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాలి లాంగ్ ఉంటే
అవునా
ఊ
వెళ్ళండి వెళ్తే బాగుంటది
అదే చూస్తున్నా ఇగ ఇంట్లో అయితే ఒక టూ అవర్సే అవుతుంది చదువుడు మళ్ళీ దాంట్లో తెలుగే ఎక్కువ చదువుతున్నాయి ఇంకా ఇంగ్లీష్ కంప్లీట్ చేయాలి తెలుగు మొత్తము అయినంకా
అవునా అంటే ఆల్ లాంగ్వేజ్లలో ఉంటాయా
అంటే తెలుగు ఇంగ్లీషు మనం ఇంగ్లీష్ లో ఎగ్జామ్ రాస్తే ఇంగ్లీష్ లో ఉంటది ఇంగ్లీష్ గ్రామర్ ఉంటది ఇంకా హిస్టరీ అది ఉంటది అది జనరల్ నాలెడ్జ్ అది ఉంటది ఇప్పుడు మనం తెలుగులో రాయాలనుకుంటే తెలుగు తెలుగులోనే ఉంటది సిక్స్టీ మార్క్స్ ఏమో జనరల్ నాలెడ్జ్ ఇంకా సిక్స్టీ మార్క్స్ ఏమో ఇంగ్లీష్ ఉంటుది ఆ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది తెలుగు ఇయరు కదా ఇంగ్లీష్
అవును
ఆ ఇక తెలుగులో అయితే ఆఫ్ ఆఫ్ ఉంటది ఇంగ్లీష్ లో రాస్తే మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంటుది ఇంగ్లీష్ లోనే రాద్దాం అనుకు న్నా కానీ ఇంగ్లీష్ లో చదివి అర్థం చేసుకోవడం కొంచెం లేట్
చుక్క
తెలుగులో అయిది తొందర చదివి అర్ధం చేసుకోవచ్చు కదా అని తెలుగు తీసుకున్నా
ఉ
దీంట్లో ఆఫ్ ఇంకా ఇంగ్లీష్ ఉంటది అది ఇంకా స్టార్ట్ చెయ్యలే చదువు నేను
ఇంకా ఏంటి ఏం లేదు ఇగా ఖాళీగా కూర్చున్న అయిపోయినా మీయి ఏ టాస్క్ లో
ఆ అయిపొలేదు
అనా
ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదుని ఏదో ఒకటి ఇట్లా ఒక్కొక్కటి వేస్తున్నా
అంతేనా
మీ అయిపోన్యా
నేను కూడా ఎవరి చేయలేని ఇగ
ఎంత మంది చేసిన చేస్తా అ ఉన్నారు చేయిస్తలేరు ఇక ఊ ఏ ఊరికే ఫోన్ చేసి అడిగితే కూడా మంచిగా ఉండది
ఆ అది ఎందుకు ఇబ్బంది పెట్టటుడు మన కోసం అన్నట్టు
ఇగ ఎవారు తెలుసు కాలు ఉంటే వాళ్ళకి ఒకటి రెండు సార్లు కాలు చేయిస్తున్నాము
ఉమ్
ఇగ అంతే ఎంత ఎన్ని డేస్ ఉంటదో ఇది అప్పటి వరకి మనం చేసే ప్రయత్నం చెయ్యాలి ఒక కొన్ని కొన్ని సార్లు కాల్ డిస్కనెక్ట్ అవుతుంది మాట్లాడ మొన్న నేను ఒక ట్వెల్వ్ మినిట్స్ మాట్లాడినా మొత్తం మాట్లాడి అసలు దీంట్లో మాట్లాడినట్టటు చూపిస్తలేదు
అవునా
కాల్ ఏ చూపించలేదు వేస్ట్ అయిపో
ఆహా అట్లే ఎందుకు అంటే సిగ్నల్ ఏమన్నా లేదా
ఏ సిగ్నల్ ఉండే మొత్తం ఉండే మంచిగానే మాట్లాడుతున్నాం ఆమెకు కూడా ఆ సిగ్నల్ ఉన్న ప్లేస్ లోనే ఉండడి మొత్తం మాట్లాడినాం ఎక్కడ కూడా స్టక్ కాలేదు ఏం కాలేదు మాట్లాడిన తర్వాత దీంట్లో ఏమో చూపించలేదు
అవునా
ఆవును ఇక అసలుకే దొరకడం కాలేదు దీంట్లో రానేలేదు ఇంకెక్కడ వస్తుది మాట్లాడే వాళ్లేదోరు కుతలేరు అంటే మాట్లాడిన తర్వాత కూడా వేస్ట్ అయింది
అ
ఇంకేంటి
ఇంకా ఏముందిగా ఎండ మేము కూడా ఎటు ఏళ్తలేం బైటికి ఆ ఈ రోజు ఏళ్ళలేదు
ఎల్లలేద
ఇంట్లోనే ఉన్నాడు కొంచెం ఉండా ఇగ కొంచెం మార్నింగ్ కొంచెం ఇగ టూ టైమ్స్ మోషన్స్ అయినై అన్నాడు ఇగ ఎందుకు ఎండకు అనేసి
ఆ వన్ టైమ్ స్కూల్ ఏమో కదా
ఆ వన్ టైమ్ కని కొంచెం ఇగ అక్కడ వాష్రూమ్ కి ఇబ్బంది స్కూల్లో
అవు
ఇగ మళ్ళీ ఎక్కువయితే ఎట్లా అనేసి
అవునవును అవును ఎండలు ఉన్నాయి అసలే
ఆ
అవును దగ్గరేనా స్కూలు
దగ్గరే అంటే ఇగ ఒక వన్ అండ్ హాఫ్ వన్ వస్తదేమో కిలోమీటర్స్
వన్
ఆ మార్నింగ్ మా సార్ దింపేస్తారు గాని ఇగ వచ్చేటప్పుడు మా బా బే వస్తాడు
ఆ ఒక గొడుగు ఇచ్చి పంపించు
ఇ అట్లనే అయితుంది గొడుగు ఆ క్యాపు గొడుగు గన్నయ వాళ్ళ మేడమ్స్ కూడా చెప్పిలట చెవులల దూది పెట్టుకోవాలి మాస్క్ పెట్టుకోవాలి క్యాప్ పెట్టుకోవాలి
వాటరు ఇవన్నీ అవసరమే ఎందుకంటే బాగా ఎండలు ఉన్నయి కదా
అవును ఇంకా ఈ వర్షం కొట్టినంక కొట్టే ఎండలు గోరంగున్నాయి హ
ఇగ ఇట్లనే ఉంటది ఇగ ఎండాకాలం మొత్తం మనం జాగ్రత్తగా ఉండాలి అంతే
అంతే
మీకు
ఏం చేసిళ్ళు వంట ఏం చేసిళ్ళు మరి మీరు
మార్నింగ్ లెమన్ రైస్ చేసినాము ఇప్పుడు పప్పు చేసినాము పప్పు చారు రైస్ ఫస్ట్ పప్పు చేసినం మా అన్నయ్య అచ్చి చారు చేయన్నాడు మళ్ళీ చారు చేసి నో
ఈ సమ్మర్కి అదే తినాలనిపిస్తది కొంచెం లూజ్ లూజ్ గా పుల్ల పుల్లగా
ఆవు
ఈ సమ్మర్ల అవే తినాలనిపిస్తది
అవును ఇంకా అది ఏమంటారు వాటర్ మిలన్ తీసుకొచ్చినాం కట్ చేస్తున్నాం ఇప్పుడే తిందాం అని
అ స
వాటర్ మిలన్ కూడా హెల్త్ కు మంచిది ప్పుడు సమ్మర్లో దాంట్లో వాటర్ ఎక్కువ ఉంటయి కదా? ఆ వా
అవునవును వాటర్ మిలన్ సంత్రకాయ కొబ్బర్ బోండా
అ ఆఁ
ఇంక తీసుకోవాలి.
ఇగా కొబ్బరి బొండాలంటే ఎల్లి తీసుకొని రావాలి అవి ఇగ తక్కువ నీ ఇవి ఆరెంజ్ సంత్ర ఇంకా అవేమంటారు వాటర్ మిలాను ఇట్లాంటివి ఇంట్లోకి తీసుకొచ్చుకోవాలి. ఇంకా ఫైనాపిల్ లాంటివి ఇప్పుడు బయట అమ్ముతారు కదా తీసు కొచ్చి కట్ చేసుకొని జ్యూస్ చేసుకుని తాగాలి. అక్కడా ఒక్క జ్యూస్ కీ ఫిఫ్టీ, సిక్స్టీ రూపీస్ మనం ఒకటే తీసుకొస్తే నలుగురికి అయితది.
అవును కరక్టే
ఆ మొన్న నేను అట్లనే ఒకటి తీసుకొచ్చిన అది కాజ్ నర్లో నైన్ రుపీస్ ఏమో ఉంటే ఇక్కడ సెవెంటీ రూపీస్కి ఇచ్చిండు వాడు. వన్ కేెజీ, బయట అమ్ము తుంటరు కదా అక్కడ తీసుకోవాలి.
అవును ఇప్పుడు ఇగ సమ్మర్ కదా ఎక్కడ పడితే అక్కడే అమ్ముతుర్రు ఫ్రూట్స్ కూడా.
అదే ఇక్కడ షాపులల్ల తీసుకుంటే ఎక్కువ తీసుకుంటరు
అవును
ఇంకా ఇంకేంటి?
ఇంకా సరే మరి మళ్ళీ చేస్తా మా సార్ కూడా వచ్చిండ్రు లంచ్
వచ్చిండ్రా ఆ సరే సరే తినండి.
ఓకే ఓకే బాయ్ ఆఁ తినలేదు. బాయ్ ఏవన్న